ఒక్క వినిపిస్తుందా అండి ఆ ఓకేనండి. విని వినబడుతుంది ఇప్పుడు టీల్ తాగారాండి సాయంత్రం? సాయంత్రం టీలు తాగమండి. మేము మేమ్ టీల్ తాగం సాయంత్రము ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాం మంచిగా పడుకుంటేసి ఐస్ మొత్తం తిన్నం ఎండగద ఎండాకాలం చల్లని పదార్థాలు తీసుకుంటాం మేం
మ్మ్ హ్మ్
మీరేం చేస్తా తిన్నారండి
హా ఏం లేదండి సాయంత్రం అయితుంది కదా ఈ సాయంత్రం పనులు చేయాలి
హ్మ్ మ్మ్ ఏం చేస్తారండి సాయంత్రం సాయంత్రం పనులు ఏమింటాయండి లేడీస్ కి ఇల్లు ఉడ్వడం గిన్నెలు గడగడం పనులుంటాయి మీకు ఇంటి పనులు
మల్ల ఇగా వంట చేేయడం
వంట చేయడం సాయంత్రం కాగానే పిల్లలకు వడ్డించడం ఇవే ఉంటాయండి సాయంత్రం పనులు ఇంకేముంటే సాయంత్రము చెట్లకు నీళ్లు పట్టట్టడం ఉంటదండి కు
ఆ అవును
ఆ ఉన్నాయండి ఏమేమీ చెట్లు ఉన్నాయండి
ఏ
ఏమంటే ఇంటికి సరిపడే అన్ని ఉన్నాయి మల్లె చెట్లు, దానిమ్మ చెట్లు, మునగ చెట్లు ఇగా పూజకు మన పువ్వులు కావాలా కదండి. మ్మ్ కూరగాయల చెట్లు ఏమన్నా పెట్టారా
ఆ పెట్టామండి వంకాయ చెట్లు
ఉన్నాయి అండి మరి ఇప్పుడు ఎండాకాలం ఎండలు ఉన్నాయి కదా బాగా మరి తోటకూర ఉందండి గోంగూర మంచిగా వెళ్తు దండి
ఆ వెళ్తాదండి గోంగూర
హ్మ్ గోంగూర ఉంది తోట కూర హ్మ్ హు ఇప్పుడు ఇగ పెట్టాలి కొత్త చెట్లు గోంగూరను ఏం చేస్తారు కూర వండుతారా పచ్చడి చేస్తారా పప్పులో వేస్తామండి హ్మ్ పచ్చడి కూడా చే బాగుంటదా బానే ఉంటదండి గోంగూర పచ్చడి హ్మ్ హ్మ్ హు మీరు చేసుకోరా అండి ఎప్పుడు చేస్తారు కొనకచ్చు టం మేము
అవునా ఇగ మాకు ప్లస్ ఉంది కాబట్టి ఇంట్లో
కాబట్టి ఇంట్లోనే పెంచుకుంటా అలాగా తోటకూర కూడా వెళ్తూ మీకు అవునండి తోటకూర కూడా వెళ్తది ఫ్రెష్ అంతే అ ఫ్రెష్ తోటకూర హ్మ్ చాలా బాగుంటది హ్మ్ తోటకూర మత ఇట్ల బయట కవర్ల మట్టి పోసి కూడా పెంచుకోవచ్చండి అలాగా చేస్తారా మీరు అలాగా చేస్తామండి అలాగ ఆహా బకెట్లు పాత బకెట్లు ఉన్నా కూడా మట్టి వేసి పెంచుకోవచ్చు ఇంకా అండి
ఏముందండి ఇంకా మా ఇంట్లో మాత్రం అవే ఉన్నాయి కరివేపాకు
హ్మ్ హ్మ్
కరివేపాకు కారం చేస్తాము
కరివేపాకు కారమా హెల్త్ పరంగా మంచిది కదా కరివేవాకు కారం చేస్తాము కరివేపాకుతోటి కారం ఎలా అయితది కరివేపాకు మంచిగా ఫ్రెష్ ఆకు తెంపి మంచిగా కడుక్కోవాలండి హ్మ్
కడుక్కున్న తర్వాత ఆకు మంచిగా రెబ్బలు ఉంటాయి కదండి అవి తీయాలి ఆకు మొత్తం మంచిగా
ఎంత మంచిగా రుబ్బుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టాలండి ఆకు ఆకులు ఎండ పెడతారా ఎండల పెట్టద్దు ఆరపెట్టాల నీడకి ఆహా నీడకు అహా గాలికి హ్మ్ నీడ ఆ గాలికి మంచిగా మార్నింగ్ ఆరబెట్టాలి హ్మ్ సాయంత్రం వరకు కొంచెం ఆరినట్టుగా అయితాయి అప్పుడు ఇప్పుడు మనము ఆయిల్ వేసి వేంపుకోవాలండి హ్మ్ హు వేంపుకొని పక్కకు పెట్టేసుకొని ఇగ అందులో ఎండుమిర్చి హ్మ్ ఎండుమిర్చి కూడా ఏంపుకోవాలి ఆయిల్లో ఉహ కొన్ని ధనియాలు చింతపండు ఊహు మినపప్పు కూడా మనం ఆయిల్లోనే వేంపుకో అవన్నీ ఆయిల్ లో వేయించుకొని ఆయిల్లో వేపుకోవాలి అవన్నీ అందులోనే వేంపేటప్పుడు కొంచెం చింతపండు ను కూడా యాడ్ చేయాలి దాంట్లో నే దాంట్లోనే ఆండీ
ఇగా అవన్నీ మంచిగా చల్లారిన తరువాత మంచిగా మన వెల్లుల్లి ఉంటది కదాండి పొట్టు తీస్
పొట్టు తీసి వెల్లుల్లి వేసుకోవాలి పొట్టు తీయకుండా పర్లే పొట్టు తీస్తే బాగుంటుంది అవన్నీ మంచిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఎండుమిర్చి మనం వేయించుకున్న పప్పు దినుసులు అన్ని మిక్స పట్ట వే కరివేపాకు వేయాలండి లాస్ట్ దాంట్లో అంతా మిక్సీ పట్టి వేసుకోవాలండి టేస్ట్ మాత్రం బాగుంటండి కరివేపాకు కారం అన్ని మిక్స్ పట్టేస్తే కరివేపా తక్ కారం రెడీ ఆ రేడీ చాలా బాగుంటుందేమో అవునండి చాలా బాగుంటది చాలా మంచి విషయం చెప్పారండి సర బాగుందండి మరి చెప్పే విధానం చాలా బాగుంది మరి అవునా అండి ఇంకా ఇంకేం చేస్తారండి మే ఏదైనా కొనుక్కాచ్చుకుంటాము ఇట్లా తయారు చేసినవి మరి ఎప్పుడు తినలేదు అవునా
ఈ రోజు ఏం కర్రీ వేసుకున్నండి మీ ఇంట్లో
ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ అంటే స్పెషల్ అంటే మూన అది దాన్ని ఏమంటారు పనసపండు పనసకాయ తీసుకొచ్చి దాన్ని కోసి ఫ్రై చెస్ వచ్చింది మా ఆవిడ మొత్తం ఇది బగ రైస్ బగార రైస్ తింటారు కదా బిర్యాని బిర్యానీ చేసింది దాంతో టి దాన్ని ఏమంటారు పనస కాయ బిర్యానీ స్పెషల్ స్పెషలిస్ట్ ఎస్సింది మావిడ హ్ చాలా బాగా చేసింది మరి చాలా టే టేస్ చాలా బాగుందండి ఎప్పులే కడ్జేయడ మంటే దానికి బంక్ కా బాగేల్లుడు నేనెక్ కడ్జేశాను బంక్ కేళ్ళింద్ చేతుల కంటకుంటా ఆయిల్ రాసుకొని కడ్జేసా హ్ హ్మ్ కడ్జేసిచ్చినా బగరైస్ చేసింది చాలా బాగుంది. ఆ ఆయిల్ రాసు మూడ్సేతుల అది కా గమ్మేల్తది దానికి బంక లెక్క ఆ కడ్జెడం టైం దిస్కుంటదండి
ఉహు ఉహు
కడ్జ్ జేసాను మంచిగా కడ్జేసేస్తే మంచిగా. బగార జేస్నం చాలా బాగుంది టేస్టీగా. హమ్
ఊహు ఇంకా ఇంగ మేముకూడా ఎప్పుడన్ ట్రై జేలండీ. పనసకాయ కర్రీ మీరు జెప్పార్ గదిప్పుడు హ్మ్
ట్రై జేయండి చాలా బాగుందది
అవునా
హ్మ్ మ్ నేన్ చిన్న కత్తోటే కడ్జెస్ డన్నానైతే పెద్ద కత్తి వాడ్ తే ఇంకా మంచిగా వస్తది కాడ్జేస్ తొందరగైతది
ఉహూ అంటేప్
ఆహా కాయతోటి మంచిగుంది బాగారా
ఉహు ఉహు పనసపండు బిర్యానీ
స్పెషల్ గా చేసింది మరి మావిడైతే
అవునాండి ఇంకేమేమి ఇష్టామండి మీకు మరి వంటలు
ఈ వంటలంటే చాలా చాలా ఉంటయ్ అన్నీ ఇష్టమే అన్ని రకాల పళ్ళు తినేస్తాను నేను
ఆహా
మీరేం చేస్తారండి స్పెషల్ ఇంకా ఈరోజు మామిడికాయ పప్పు చేశామండీ. మామిడికాయ పప్పు ఎట్లా చెస్ తర అది ఎలా చేస్తారు
ఏ మనం కందిపప్పు వేసుకోవాలండి కుక్కర్ లో ఒక
కుక్కర్ లో కందిపప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఉడికిన తర్వాత మామిడికాయ మనం పొట్టు తీసుకోవాలి మామిడికాయని ఉమ్.. తీసుకొని కందిపప్పులో వేయాలండి ఉమ్ వేసిన తరువత మంచిగా ఉడుకి
అందులోనే కొంచం పసుపు
కొంచెం పసుపు ఉమ్ జీలకర్ర ఉమ్ ఎల్లిగడ్డ మంచిగా రోట్లో వేసి దంచి ఉమ్ అందులో వేయాలండి పప్పులు ఉమ్
కిన తర్వాత కా వేసుకోవాలి
హ్మ్
కరివేపాకు వేసుకోవాలి
ఉమ్ మంచి అన్ని చక్కగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి మరిగించుకోవాలింది ఉమ్ మామిడికాయ పప్పు రెడీ ఆ ఆ పోపు వేసుకోవాలండిఆ మల్లి పోపు వేయడం
ఆ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి
ఉమ్ అన్ని వేసేసి పోపు వేసుకోవాలి ఉహ
మేమయితే ఆ విధంగా చేసుకుంటాం అండి
మీరు చెప్తనే మీరు ఎప్పుడు చేసుకోరండి, చేస్తారు కానీ అవి ఎలా చేస్తారు ఇస్తారు ఏనా తెలియదు కదా నాకు
అవునా
ఎలా చేస్తారనేది తెలియదు మీరు చెప్తుంటే చెప్పడంలో తోటే నాకు నాట్లో ను నీళ్ళురుతున్న మరి నొరురుతుండండి ఓకేండి మరి సమయాము కేటాయించినందుకు ధన్యవాదముండి, బాయ అడి.. థాంక్యూ